ఆ వినిపిస్తుందండి. మోన
వినిపిస్తుందా ఎలా ఉన్నారండి ఆ నేను బానే ఉన్నానండి పర్లేదు. ఏంటండి మీ ఊర్ళో వర్షం పడుతుందా
అవునండి లైట్గా పడుతూ ఉండే ఇప్పుడు కొంచెం తగ్గిపోయింది.
అవునా అండ్
మీరు అండి వర్షంలో తడుస్తున్నారా ఏంటి.
అహా లేదండి నేను ఈ టైమ్ లో వర్షంలో తడుస్తే ఇంకేమన్నా ఉందా అండి.
ఏ మీకు వర్షంలో తడవడం ఇష్టం లేదా అండి.
ఇష్టమే కానీ చలికాలం అంటె కొంచెం బాగా చల్లగా ఉంట్. టుంది గదా రోజూ మరి ఎక్కడ ఫీవర్ వస్తుంది అనే భయంతో తడవనండి నేను.
అవునా
ఊ
ఇంకేంటండి విశేషాలు
చెప్పాలండి మీరే
మీరు మీమ్స్ చూస్తారా అండి
ఏంటండి మీమ్స్ ఆ
అవును ఇన్స్టాగ్రామ్ లో వస్తాయి చూడండి అంటె
ఆ అంటే కొన్ని కొన్ని చూస్త్ తానండీ కొన్ని కొన్ని చూడనండి మాక్సిమం నేను చూడనండి తక్కువ చాలా చూడడం.
ఊహు మీమ్సూ మనం చాలా వరకూ ఆ చాలా కామెడీగా ఉంటయి మీమ్స్ ఇచ్చే కామెడీ కంటే దాని కింద కామెంట్స్ ఉంటాయి చూడండీ. ఆ కామెంట్స్ ఇంకా కామెడీగా ఉంటాయి ఏంది
అహహా మామూలేనే అండి ఇంకా
ఉ ఏంటి అండి నా వాయిస్ వినపడం లేదా మీకు
వినిపిస్తుందండి వినిపిస్తుందండి
అంటే మీరు లేట్ గా రిప్లై ఇస్తుంటే లేట్ గా రియాక్ట్ అవుతుంది విన్న పడ్డం లేదు ఏమో అనుకుంటున్నానండి
లేదండి వినిపిస్తుంది అండి మంచిగానే వినిపిస్తుంది
మీ వాయిస్ కూడా నాకు చాలా మంచి అనిపిస్తుందిండి
అవునా అండి చాలా చల్లగా ఉంది అండి క్లైమేట్
అవునా
ఆ పైన ఫ్లైట్ పోతుంది మంచి కనపడుతుందండి
అవ్వ్ ఆ అవ్వ్ ఫ్లైట్ ఏంది గుర్తుకొచ్చింది మీకు పాస్పోర్ట్స్ వీసాలు అవన్నీ ఉన్నాయా రై ఇట్ల ఎయిర్ ఏ ఏమంటారు విమానంలో వెళ్ళాలని చెప్పేసి మీకేమన్నా కోరికలు ఉన్నాయా అండి
ఉన్నాయి కానీ పాస్పోర్ట్ వీసా ఇంకా లేదండి చేయించుకోవాలి
అవునా
ఉ
విమానంలో వెళ్లాలంటే మీకు ఇష్టమా అండి
చాలా ఇష్టం అండి ఎవరికైనా కోరిక ఉంటది కదా అండి మనం ఇప్పుడు బస్సు లో ట్రా ఆటోలో ట్రావెల్ చేసినాం ఆటోలో తర్వాత బస్సు లో ట్రావెల్ చేసినాం బస్సు లో తర్వాత ట్రైన్ లో ట్రావెల్ చేసాం ట్రైన్ తర్వాత ఉంటే ఇంకా మిగిలినది ఏదన్నా ఉంది అంటే అది ఫ్లైట్
నిజమే నండి నాకు కూడా ఫ్లైట్ అంటే చాలా ఇష్టం
మన జీవితంలో ఒక్క సారీ అన్నా ఫ్లైట్ ఎక్కాలి అనే కోరిక ఉంటది కదా అండి ఖచ్చితంగా ఆ కోరిక్ నెరవేర్చుకోవాల అండి ఎందుకంటే ఉన్నది ఒకటే లైఫ్ ఆ వో ఒక్క లైఫ్ లోనే అన్ని చూడాలా అండి తక్కువ అయినా పా డబ్బులు తక్కువ వచ్చినా పర్లేదు ఏ వో ఒకటి మిగతా ఎక్స్పెన్సివ్స్ మనం కంట్రోల్ చేసుకుని అయినా ఇలాంటివి ఎక్స్పీరియన్స్ చెయాలండి మనం
నిజమేనండి చాలా మంచిగా చెప్తున్నారాండి నాకు కూడా ఉంద నీ మీరు అన్నారు కదా ఎవరికి ఉందు చెప్పండి ఫ్లైట్ లో వెళ్ళాలని నాకు కూడా ఫ్లైట్ లో వెళ్ళాలంటే చాలా ఇష్టం అన్నమాట అది ఫ్యామిలీతో కలసి వెళ్ళడం ఇంకా ఇష్టంమండి
అయ్యో ఫ్యామిలీని పిలుచుకెళ్తూ ఫ్లైట్ లో వాళ్ళు ఎంజాయ్ వాళ్ళ ఫేస్ లో ప్చ్ ఆ ఆ మూమెంట్స్ అనేవి క్యాప్చర్ చేసుకోవాల అండి మనం తారండి నా కూతురు నా కొడుకు ఇలా నన్ను ఫ్లైట్ ఎక్కించింది లైట్ లో పిలుచుకెళ్ళింది ము ఫ్లైట్ లో దిగినామని ఊరంత ఎంత గో గొప్పగా చెప్పుకుంటారండి వాళ్ళు
నిజమే అండి సోషల్ మీడియాలో కూడా అలాంటి వీడియోస్ చూసినప్పుడు చాలా బాధేస్తుంది అయ్యో మనం కూడా చెయ్యాలి కదా ఇలా అని కోపకల సంతోషంగాని కూడా అనిపిస్తుంది ఆ వాళ్ళ ఫేసెస్ చూసి వాళ్ళ ఒక ఎక్స్ప్రెషన్స్ చూసి ఇంకా చాలా చాలా హ్యాపీగా కూడా అనిపిస్తుందిండి మనకి
అవునండి
ఉ నీకు ఎలా అయింది ట్రైన్ జర్నీ ఎప్పుడు అన్న చేసారా అండి మీరు
ఆ ట్రైన్ జర్ని నేన్ చేస్తూ ఉంటానండి
ఓకే యే ఊరికి మీరు హాస్టల్లో ఉంటారా
అవునండి ఇంకా నేను నాకు ట్రైన్ మంచిగా అవైలబిలిటీ ఉందండి మా ఊర్ ఈ వేరే ఊరికి వెళ్ళలన్నా కూడా నేను
అవునా నా కూడా ట్రైన్ జర్న్
హ
లాంగ్ ట్రైన్ జర్నీ ఎప్పుడు చేస్తారండి మీరు లాంగ్ ట్రైన్ జర్నీ
ఏంటండి
లాంగ్ ట్రైన్ జర్నీ అంటే వన్ డేస్ టూ డేస్ అలా
ఆ బాగుంటుందండి అది ఫ్రెండ్స్ తో ఉంటే చాలా బాగున్ ఉంటదండి ఎంజాయ్మెంట్ అండి బాగా
నేను ఏం అడుగుతున్నానో మీకు అర్థమవుతుందా అండి
లాంగ్ డ్రైవ్ ఆ ట్రైన్ జర్నీ అంటే ఇష్టం నా అన్ చెప్పారు కదండి
కాదండి ఎప్పుడైనా చేసారా అని అడుగు
ఓకే ఎప్పుడన్ చేశారన్డుగుతున్నారా ఆ చేశానండి నేను ఇక్ ఆ షిరిడి కి వెళ్ళాలంటే మాకు వన్ డే పడుతదండి వన్ అండ్ హాఫ్ డే పడ్తది
అవునా
ఆ ఆ ఇంకా అదేనండి ఇంకా లాంగ్ జర్నీ అంటే మేమ్ చేసేది
ఆ మధ్య మధ్యలో ట్రైన్ లో అమ్మే సమోసా వాటర్ బాటిల్ వా పానీ వాటర్ పానీ వాటర్ అనుకుంట వస్తరు సమోసా అనుకుంట వస్తరు వాళ్ళ వాయిస్ కూడా మన మైండ్ లో ఉండ్ పోతదనమాట ఒక రోజ అంతే జర్నీ చేస్తే నేను కొన్ని మీమ్స్ చూసాననమాట ఒక రోజు అంతా టైం జర్నీ చేస్తే వాళ్ళ వాయిస్ మనకి వస్తది
అవునండి మనం చెప్ పానీ వాటర్ పానీ వాటర్ టర్ అని చెప్పేసి అంటాం ఇంకా
ఉమ్ అంతేకాకుండా ఏమన్నా అవునండి నాకు కూడా చాలా ఇష్టం ట్రైన్ జర్నీలో నైట్ జర్నీస్ ఇష్టం అండి నాకు
నాక్కుడా అండి కానీ ఒక్కొక్సారి భయమేస్తదండి అది గూడా
మీకు చీకటంటేనే భయం అనిపిస్తాంది నాకు
నిజం అండి నాక్చాలా భయమండి ట్రైండు ఆ చీకటి మొత్తం అంతా లైట్స్ వచ్చేసింట్రకదా కొంచెం భయమేస్తదండ్
నాకు ట్రైన్ జర్నీస్ అంటేనెచాలా ఇష్టం ట్రైన్ జర్నీస్ లో నైట్ జర్నీస్ ఇష్టం ఏదైనా సరే నైట్ జర్నీస్ అంటేనే ఇష్టం అండి నాకు
అవునన్ అవునండి
మా ఇంట్లో వాళ్ళు అంటూ ఉంటారు పైఇక్కడ అమెరికాలో పుట్టిన నీ పక్కన పడుకుంటావు రాత్రి మేలుకుంటావు అని అంటారండి
అంతేనండి మనము మనకేంటొ అది పవులూ నిద్దర వస్తది నైట్ నిద్దరాద్ ఎందుకంటే ఒక్కోసారి మన్ మన ఇంట్లో వాళ్ళు తిడతరు పగులంతగా నిద్రపోతే ఇంక నైట్ నిద్రఎందుకు వస్తది నీకు పగులు నిద్రపోడం మానేస్తే నైట్ నిద్రపడ్ తది అన్ చెప్పేసితిం తిడుతూ ఉంటారండి మన ఇంట్లో వాళ్ళు మీకేమన్ తిడతరా అలాగా
ఓ నాకే ఎప్పుడు తిడుతూనే ఉంటారె నా ఫ్రెండ్స్ కూడా తిడుతూ ఉంటారండి మా ఫ్యామిలీ కదండి ఫ్రెండ్స్ కూడా అంటా ఉంటారు, రాత్రి పడుకోనే పడుకోవు ఎంతసేపయితుంది టైం అయితుంది తెలీదా పడుకో అనని చాలా కేర్ చూపిస్తారండి బాబోయ్.
అవునా అండి, మీరయి అయితే మంచి ఫ్రెండ్ సర్కిల్లో ఉన్నారు.
నా నాకిలాంటి ఫ్రెండ్స్ దొరకడం నా అదృష్టం అనుకుంటానండి.
అవునండి
ఒక్ ఒకరు ఇద్దరు అంటే ఏమోలే అనుకోవచ్చు, నన్ను చూసుకోడానికి ముగ్గురు ఉన్నారండి.
అవునా అండి, లక్కీ అండి మీరు.
చాలా అండి, చాలా చాలా లక్కీ అండి. మీరు అండీ, మీ ఫ్రెండ్స్ మిమ్మల్ని చూసుకుంటా ఉంటారా?
అయ్యో చాలా బాచూసుకుంటారండి, నేను తినకపోతే తిడతారు. ఏమన్నా ఆ ఆ చెప్తారు, మంచిగ చూసుకుంటారంండి. నాక్కుడా మీలాగే ముగ్గురున్నారండి చూసుకోడానికి. అయ్యో, తి తీసుకోడం కామ నండి
అవునండి ఫ్రెండ్షిప్ లో తిట్టుకొ తిట్టించుకోడమే అదేదో ఏమంటారు ఒక లైఫ్ అ ఆ ఏమంటారు అలవాటు అ అన్నట్లు అయిపోతుంది.
అవునండి అవును
హ్మ్ ఇంకేంటండి
చెప్పాలండి, మీరు ఆ ఎక్కడికన్నా ఫ్రెండ్స్ తో కలిసి ట్రిప్ కి ఏమన్నా ఎళ్లారా మీరు?
ఫ్రెండ్స్ తో కలిసి ట్రిప్పుకంటే ఇం కాలేజ్ టైమ్ ట్రిప్పేనండి కాలేజ్ లో అంటే అందరితో కలిసి అనమాట. ఫ్రెండ్సే సపరేట్ తోకాదు కానీ మొత్తం అంతా కాలేజ్ కాలేజ్ ట్రిప్ కెళ్ళింటిమి.
హ్మ్
టూ డేస్ ట్రిప్ కెళ్ళింటిమి, అదే అండి ఇంగ నేను ఫ్రెండ్స్ తో ట్రిప్పుకెళ్ళడం. ఇంగెప్పుడు ట్రిప్ కి ఫ్రెండ్స్ తో వెళ్ళలే, ఫ్యామిలీతోనే వెళ్ళాను.
అవునా అండి, బావుంటదండి ఫ్రెండ్స్ తో ట్రిప్ కెళ్తే గినా, మంచిగ ఎంజాయ్ చేయొచ్చండి.
చాలా బాగా ఎంజాయ్ చేయొచ్చండి, ఇంకా ఫ్యామిలీ తో వెళ్ళినా గూడా అంతే అండి నేను, బాగా ఎంజాయ్ చేస్తాను.
అవునా అండి
మ్ అవునండి, మీరు వెళ్ళారా అండి ట్రిప్స్ కి?
ఆ నేను వెళ్తాను కానీ ఫ్యామిలీస్ తోనే ఎక్కువ వెళ్ళానండి. ఫ్రెండ్స్తో అయితే మేము రీసెంట్గా అరుణాచలం లాస్ట్ ఇయర్ అరుణాచలంకి ఎల్లింటిమి అండి మేము. ఫ్రెండ్స్ అందరం కలిసి దైవ దర్శనం, దైవ దర్శనం అయ్యింది మాకు బాగా మంచిగా. ఇంకా అదేనండి ఫ్రెండ్స్ తో వెళ్ళిండేది మేము.
ఉహూ అయితే డివోషనల్ ప్లేసెస్ కి వెళ్తారన్నమాట మీరు ఫ్రెండ్స్ తో.
అవునండి, డివోషనల్ ప్లేసెస్ కి వెళ్తామండి.
ఎలా ఉందండీ, ట్రైన్కి వెళ్లారా లేకపోతే బస్సుకి వెళ్ళారా?
లేదండి ట్రైన్ కి వెళ్ళామండి.
ఓకే ట్రైనుకెళ్ళారన్నమాట, లాంగ్ తో ట్రైన్ చాలా హ్యాపీగా ఉంటది అనమాట.
అవునండి అవును చాలా బావుటాదండి ట్రైన్ లో వెళ్తే
అవునండి నాకు కూడా ట్రైన్ జర్నీ అంటే ఇష్టం ఫ్రెండ్స్ తో చెయలే ఫ్రెండ్స్ తో చాలా దగ్గర దగ్గర ట్రిప్స్ చేశా అంతే లాంగ్ చేయలేదు దగ్గర దగ్గర దగ్గర దగ్గర ఆర్ట్ వర్క్ ఆర్ట్ వర్క్ హాఫ్న్ అవర్ వన్ అవర్ టూ అవర్స్ జర్నీస్ చేశానండి ట్రైన్లో ఫ్రెండ్స్తో
అవునా అండి
అవునండి
సరేనండి బాయండి
సరే అండి బాయ్ అండి గుడ్ నైట్ అండి
గుడ్ నైట్ అండి
గుడ్ నైట్ హాప్
గుడ్ నైట్ బాయ్ అండి గుడ్ నైట్ ఆ అండి బాయ్ అండి